హలో
ఆ ఏం చేసురు
ఏం లే నార్మల్ గనే కూర్చున్నా నువ్వేం చేస్తున్నావు
సేమ్ నేను కూడా నార్మల్ గానే బాల్కనీ కొచ్చి కూర్చున్నా కొంచం చల్లగాల వస్తదేమోనని
తిన్నవా అన్నం
తిన్నా నువ్ తిన్నవ
తిన్న తమ్ముడు డ్యూటీ వేండ
లేదు అంటే వెల్లిండు ఏం జేయనో ఇగ తెల్వట్లే బోర్ కొడుతుంది ఎం జరిగింది
కారు తీసుకుందాం అనుకుంటుండు
అవును నేను కూడా పొద్దున అన్న కాల్ చేసినప్పుడు విన్నా మీ తమ్మున్ తోని మాట్లాడుతుంటే ఏదో డౌన్ పేమెంట్ ఇష్యూ ఉందన్ ట కదా పేమెంట్ కొంచెం ఏదో వన్ లాక్ ఏదో ఆరెంజ్ అవ్వలేదు అని అన్నాడు
అదే అదే అయితే ఓకే ఇప్పుడు సెట్ అయిందిలే
అవునా ఇప్పుడు మరి ఇంకా ఏం కారు తీసుకుంటునరు
అంటే మొన్న తమ్ముడు తీసుకొచ్చిండు చూడు అదే బావుంటదనినే అనుకుంటున్నమ్
అవునా మరి అంటే ఏమన్నా చూసుకున్నారా
చూసుకున్నాం చూసుకున్నాం కలర్ కూడా ఫేవరెట్ నీ ఫేవరెట్ కలరే
హు థ్యాంక్ థ్యాంక్ మా అన్న ఎంతైన ఇష్టం గధ
అందుకే కదా మా చెల్లికి నచ్చిన ఫేవరెట్ కలర్ ఉండాలని తీసుకున్నాడు
మరి సెకండ్ హ్యాండ్ తీసుకుంటన్నావ షోరూమ్ దెనా
ఏ లేదు లేదు షోరూమ్ందే తీసుకుంటున్నా
ఏం అనుకుంటున్నారు
మ్ పాప పేరు మీదనే తీసుకున్నాం మనుకుంటున్నాం
ఈ రోజు తీసుకోండి మరి ఈ రోజు ఈ రోజు తీసుకుందాం అనుకుంటున్నారా మండే తీసుకోకపోయావ మరి ఆ రోజు మంచి రోజుఉందనిఅన్నరు
అదే అయితే ఈ రోజూ అడిగొస్తే మండే రోజు మంచి రోజు అని అన్నారు
అవున మరి అన్న ఈ షోరూం కెళ్తున్నాం
అంటే ఫార్మాలిటీస్ ఉంటాయి కదా
ఓకే ఓకే
అవన్నీ కంప్లీట్ చేషి ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినాంక ఆ అంటే నువ్వు కూడా నిన్ను కూడా రమ్మన్నాడంట కదా మండే రోజు
అదే అదే నేను కూడా అదే అనుకుంటన్నాను నన్ను కూడా నేను కూడా అదే చెప్పిన అడుగుతానున్నడుగు ఆ లేదన్న ఇట్లాగ మండే ఉంటది కదా ఈ రోజు వచ్చి మాత్రం ఏం చేస్తాం ఫార్మాలిటీసే కదా ఫిలప్ చేసేది నువ్వు ఏసుకో ఇప్పుడైతే చూడు నువ్వు చూసుకో నువ్వు వదిన ఎళ్ళండి నేను తర్వాత వస్తా మండే ఇట్లాగా ఆ రోజు ఏ రిజిస్ట్రేషన్ అదంతా కంప్లీట్ అయిది కదా ఆ రోజుఎ ట్లా వస్తామయ మళ్ళా దాని తర్వాత పూజ ఉంటుది మళ్ళ డబుల్ డబల్ తిరిగే పదులు ఒక్కటే ఒకేసారి వస్తె అన్నీ చూసుకోని పోతె అయిపోద్ది కదా
అవునవును అయితే నేనే నార్మల్గా ఆ ఏమనుకున్నా అంటే ఇదీ ఎలక్ట్రికల్ తీసుకుంటే బావుంటది అని అనుకున్నా
ఆ సీజి ‌సీజినో ఏదో అంట అదాం నా అ నా కూడా మర్చిపోయిన సీ ఎన్ జి ఏం టైపు
కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఎక్కడనైనా ఫైర్ యాక్సిడెంట్ లాంటివి ఏదన్నా జరిగితే ప్రాబ్లం అవుతుంది ప్లస్ ఏదన్నా జంగిల్ ఏరియాలో అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు కార్ ఆగిపోతే ప్రాబ్లం అయితుది అనీ చుట్టుపక్కన వాళ్ళు అంటుంటే కొంచెం మళ్ళీ భయం వేసింది మళ్ళీ
మరి డీజిలొ పెట్రోల్ తీసుకుని ఇప్పుడు సీఎన్ జి అండి ఇప్పుడు కొన్ని టైం మ్చ్ అంటే ఇప్పుడు ఎక్కువ అప్డేట్ లొ కి రాలేదు కదా అది కొన్ని కొన్ని ఈ టైం ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి కాబట్టి పెట్రోల్ బంక్లలలో కూడా తక్కువ ఉంటాయి అవి ప్లెస్ ఏందంటే నిజానికి కూడా వాళ్ళు చెప్పింది కరెక్టే అడవిలో అగిపోతే డీజిల్ అంటే ఎవరన్నా అడిగినా ఎంత కొంచెం మనీ ఎక్కువ ఇచ్చినా ఇస్తర్లేగాని ఎవరు మాత్రం అట్లా చార్జింగ్ ఇస్తర చెప్పు పు
మళ్ళీ అసలే కరెంటు ఈ మధ్య ఇందులో కరెంట్ కూడా ఉండట్లేదు మళ్ళీ ఆడికి పోతే కరెంట్ ప్రాబ్లం వస్తే
జాగ్రత్త ఉండాలి తీసుకునేటప్పుడు ముందు ఎనక రెండు రెండుమూడు సార్లు ఆలోచించి తీసుకోండిఎందు కైనా
అందుకనే అన్నయ్యనడు అడిగితే ఓకే ఆ ఫస్ట్ ఏమో ఎలక్ట్రికల్దే తీసుకుందామని అను కూన డంటే మోడల్ బాగుంది చూడ్నికి కూడా అసలు నాకు బాగా నచ్చింది, డిజైన్ అయితేంది, మోడల్ అయితేందిగ గని బాగున్నాయి అవి రెండు గాని ప్చ్ ఏదన్నా కొత్తగా తీసుకుందామని అన్ అంటే ఇప్పుడు ఇక్కడ చాలా మందికి వెహికిల్ కిల్స్ డీజిల్ అండ్ పెట్రోల్నే ఉన్నయి కదా
కానీ ఇప్పుడు వెరైటీగ అని ట్రై చేసుకుంటే మళ్ళీ రిస్క్ కదా కొంచెం అప్డేట్కి వచ్చినంక ఇప్పుడు అంతలోపు ఇది ఎట్లాగో పాతది అయిపోద్ది. అది పాతది అయ్యే లోపు అప్పటికి అది వెర్ష అప్డేట్ వర్షన్ లోకి వస్తది కదా అది ఎక్కువ. అంటే కొత్తగా అందరిలెక్క కాకుంటె ఇప్పుడు కొత్తగా తీసుకుంటే బాగుంటది లేగాని, కొంచెం మనం కూడా ఫెసిలిటీస్ చూసుకోవాలి కదా ఫస్ట్.
అదే అందుకనే ఇగ ఇప్పుడు డైరెక్ట్ ప్చ్ అంటే తీసుకొని కా రు తీసుకొని ఆ డీజిల్దే తీసుకున్నాం అంటే నార్మల్ గా ఎలక్ట్రికల్ కాకుండా నాన్ ఎలక్ట్రికల్ దే తీసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాం, ఇంగ డ్రైవింగ్ చేసుకోవాలి కదా ఆ చేసిండు ఇగ ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ జేశి అంటే నేను మార్నింగ్ వెళ్ళిన ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉన్నగని బా బాగా నీరసం అయిపోతుంది అని ప్చ్ ఇగ నాకు అక్కడ ఉండడం అంత సేపు స్టాండర్డ్. గ నిలబడడం నా వల్ల కాలేదు అందుకని మళ్ళీ బ్యాక్ అయినా నేను.
అన్న అక్కడే ఉన్నడమరి ఇంక రాలే?
ఇక్క రాలేదు ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేద్దామని అక్కన్నే ఉన్నడు.
ఇంద సేప ఫార్మాలిటీసైన గుడ
అమ్మో హెవీ వెహికల్ కదా, నార్మల్ గా చిన్న చిన్న బైక్స్ స్ స్కూటీస్, ఆ ఆటోస్ అయితే ఆ కొంచెం టైం పడ అంటే అర్లీగా అయిపోతది.
అయినా ఇంకా బె బెటర్లే. ఇంకా తొందరనే అయిపోతది ఇంకా వన్ టూ డేస్ ఇప్పుడు ఆ పేపర్ వర్క్ అని ఒక రోజు తిప్పుతరు, సిగ్నేచర్స్ అని ఒక రోజు తిప్పుతరు, ఈ ఎమ్ ఐస్ చే అవదామర్లొ ఒక రోజు తిట్టే బదులు
అవును అదే అస్సలు గాని దేన్ ప్చ్ ఇన్స్టాల్ మెంట్ లనే పెట్టుకున్నాం మళ్ళీ
ఇన్స్టాల్ మెంటె బెటర్ తెలుస ఎందుకంటే ప్చ్ కొంచెం ఎక్కువయినా కూడా మనకు కూడా ఒకే ఎందుకంటే ఇప్పుడు అంతా కట్టేసినం అనుకో, ఆ అప్పు ఒకటే దగ్గర తెచ్చి ఇప్పు అప్పు తేకున్నా. కూడా మనకి ఇగ లైట్ అన్నట్టు ఉంటాం, అప్పు తెచ్చిన తేకున్నా, ఒకరు తెస్ అంత అమౌంట్ ఉంది కాబట్టి, అదంతయినంక ఇస్తాం అనుకుంటాం, కానీ ఇట్లా ఇన్స్టాల్ మెంట్ అయితే తీరదంట అ అదే ఒక అప్పు ఉంది గదా మనం కూడా భయం ఉంటది
మ్ కానీ ప్చ్ నా నేను ఆ ఏమంటున్నంటే ఒకటేసారి కట్టేస్తే అయిపోతది కదా ఎందుకు ఈ డబ్బులు. ఓ ప్చ్ ఉన్న ఇప్పుడు కట్టేస్తే అయిపోతది కదా, ఆ అనవసరంగా మళ్ళీ ఇన్స్టాల్మెంట్ లో అయితే. దెక్కువ పడతది కదా అదే ఇన్ ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్ ఎక్కువ పడ్డా కూడా కొంచెం బెట్రే ఉంటది, ఈ ఎం ఐస్ అంటే ఓకే అంటే మనీ ఉంటే కట్టేయండి ఎం ఇగ రిస్క్ ఎందుకులే గని, కట్టేసినా ఓకే గని.
ఏంటంటే ప్చ్ ఇట్ల ఈ ఎం ఐ పేర్ల మీద గుడ ప్రజల్ని బాగా ఇబ్బంది పెడతరు. వీళ్ళు ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు
మనం రెగ్యులర్ గా కడితే వాళ్ళు మాత్రం ఏం చేస్తరు, మనం రెగ్యులర్ గా కట్టనప్పుడే వాళ్
అయినా నువ్వు చూడు నార్మల్ గా ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు ఆ అంటే సమ్ కంపెనీ సు అన్ని కంపెనీస్ కాదు ఎట్లా అంటే ఆ బాగా డిమాండ్ ఎక్కువ ఎక్కువ ఏదైతే ఉన్నదో దానికి ఎట్లాగ వీళ్ళు తీసుకుంటారు కదా అని ఎక్కువ మ ఛార్జ్ చేస్తున్నారు తెలుసా
అయినా కొన్ని కొన్ని నేను కూడా విన్నా యాక్చువల్ గా ఇప్పుడు మనం కొందరు పేమెంట్స్ పెట్టుకున్నా కూడా అవి కట్ చేసుకోకుండా చెక్ బౌన్స్ చేస్తున్నారు అంట మళ్ళీ చేసి మళ్ళీ వెరిఫికేషన్ పెట్టుకున్నంక అప్పుడు వాళ్ళ దే మిస్టేక్ అని చెప్పేసి మళ్ళ
మనకి రాట్లేదా ఎట్లనైనా ఇబ్బంది ఉన్నదిరా అసలు సిచ్యువేషన్ అయితే
ఏమనుకుంటున్నావు మరి మొత్తానికి ఐతే ఏదో కార్ అయితే ఫిక్స్ అయిన మరి సిఎన్ జి యా పెట్రోల్ ఆ డీజల్ ఆ
ఆ ఫిక్స్ అయినం పెట్రోల్ దే ఇగ డీజిల్ దా పెట్రోల్ దే తీసుకుంటానే బెటర్ డీజిల్ అయితే ఇంకా పొల్యూట్ కాదు అందులో నుంచి పోగొస్తే మొత్తం వెదర్ మొత్తం పొల్యూట్ అయితది
సరే మ ఇక నేను కూడా మండే వస్తాలే గని
ఆ ఫస్ట్ ఫస్ట్ రా ఓపెనింగ్
ఊ ఇ మా కోడల్ పేరు మీద తీసుకో కున్నంక ఇగ నన్నయాడ ఓపెన్ చెపిస్త అత్త నువ్వేంటి మధ్యలో నేను చేస్తా కదా అంటది ఆమె అ నన్ను చేయినిస్త స్తదా
అది ఎంతైనా ఫస్ట్ నీకే ప్రిఫరెన్స్ ఉంటది కదా ముందు వచ్చినది నువ్వే కదా తర్వాత ఆమె ఆ అంటే మేం ఆమెదయినంత మాత్ర నా ఓపెనింగ్ కూడా ఆమెదే అవ్వ వాళ్ళని రోజులు లేదు కదా
సరే లే మరి
ఓపెన్ చేస్తాం ఆ కంపల్సరీ కావాలి మళ్ళీ అది ఉంది ఇది ఉంది డ్యూటీకి వెళ్ళాలి జాబ్ జాబ్ లో నుంచి తీసేస్తారు అదాని ఇదని మళ్ళీ ఇవే సాకులు చెప్పుకుంటు ఉంటదా వస్తాదా ఈ సారి అయి
లేదు లేదు వస్తా ఇగ ఇంత ఇంపార్టెంట్ అయినప్పుడు రానా ఒక్క రోజు పరవాలే ఆ రోజు ఒక్క రోజు వస్తా మళ్ళ ఎర్లీ మార్నింగ్ బస్ ఎక్కే చి వచ్చేస్తా అనమాట నేను
అమ్మో ఆ బస్సులలో జాగ్రత్త అమ్మా ఎట్ల తోక్కేస్తున్నారు అనుకుంటున్నావు జనాల్ని
ఎమ్ చేసాం తప్పదు ఇంకా మీ ఫ్రీ బస్ వచ్చినంకా
కానీ నేన్ చాలా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఆ నార్మల్ గా కొన్ని కొన్ని న్యూస్లు చూస్ చుస్తుంటే చాలా భయం వేస్తుంది
ఒక అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా బానే ఉంటది ఇప్పటికే ఎన్నిసార్లుగా చెయలేదు జర్నీ
ఆ అవును మీరు తీసుకున్నప్పుడు కారు మంచి గా ఇచ్చిందా మైలేజ్ గిట్లా అంతా
మంచిగానే ఇచ్చింది
సేమ్ కంపెనీ తీసుకు మీరిది ఇప్పుడు మీరు మీరు ఏ కంపెనీ అయితే తీసుకుంటున్నారో యాక్సెక్ట్ గా మేము కూడా గదే కంపెనీ తీసుకుంటా
అవునంటా నేను కూడ చూసినా ఫొటోస్ చూసినా